హలో అ
నమస్కారం సార్
నమస్కారం మేడం
ఆ భోజనం అయిందాండి మీది
ఆ చేసినా మేడం
హు
ఉ
ఆ అయ్యేందీ మేడం అయంది సార్ అ
హ
ఇంకా ఏ ఏం చేస్తుంటారు మీరు
నేనా మేడం కార్ తొలుతా మేడం
ఆ ఓకే ఓకే
అ
అ రీసెంట్గా ఎక్కడన్నా టెంపుల్ క వెళ్ళారా అండి
లేదు మేడం రీసెంట్ మా డైలీ ఇట్నే కార్ టెంపరరీ పో
ఆ ఎ క్కడికి వెళ్ళలేదా అండి
ఆ ఏటు పోతే హైదరాబాదు ఏంటన్నా ఇగ ఈ రోజు విజయవాడకు వచ్చ చ్చ మేడం
ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ సున్నాయండి అదే విద్యా సంస్థ పరంగా కాల్ కాాలేజిల పాారంగా
ఏం లేదు మేడం
ఎలాంటి మార్పు కావాలనుకుంటున్నారు హలో అంటే మీ పిల్లలు ఒకవేళ చదివితే వాళ్ళకి కి బారం అవ్వ కుండా ఆ సిలబస్ కానీ లేపోతే భవిష్యత్ తులో ఉద్యోగాలు గాని ఎలా ఉండాలనుకుంటున్నారు
ఎలా అంటే ఉన్న్నంత వరకు ఉంటే చాల మేడం
అంటే ఎక్కువ ఆ నర్సరీ స్కూల్కే నెలకి పదిహేను వేలు సంవత్సరానికి ఇట్లా అడుగుతున్నారు కదా అది మ మధ్య తరగతి కుటుంబానికి ఓకే అంటారా బర్డెన్ అవుతుంది కదా బా అది భారం పెరుగుతూ
ఆ అవును మేడం ఇప్పుడు తగ్గిస్తే బాగుడు మేడం
మళ్ళీ ఇంకా సిలబస్ కూడా చిన్న క్లాసుల నుంచి ఎక్కువ లెసన్స్ చెప్తుంటారు కదా పాఠాలు బుక్స్ కూడా ఎక్కువుం టాయి కదా ఆ వాట్ ఇల్ల ఏమన్నా మార్పు కావాలనుకుంటున్నారా
త ఇన్నిన్ని బుక్స్ పెడితే ఎట్ల చదువుతారు మేడం వాళ్ళు
ఉహ్ సబ్జెక్ట్లు కూడా ఆరూ ఉంటాయి కదండి ఆ మళ్ళీ ఆ ద ఆ సబ్జెక్ట్ సంబంధించి క్లాస్ వరకు ఒకటి ఉంటది క్లాస్ తరగతిలో చేసేది ఒకటి ఉంటుది మళ్ళీ ఇంటి దగ్గర చేసే వరకు కూడా ఒకటి ఉంటుది కదా ఇందులే మార్పులు కావాలనుకుంటున్నారా ఎలా చేస్తే బెటర్ అంటు అ అనుకుంటున్నారు హలో
ఆ మేడం
ఆ చెప్పండి సార్
ఆ లెసన్స్ ఇప్పుడు బుక్స్ కొద్దిగా తగ్గిస్తే బాగు మేడం వాళ్ళు ఉన్న ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి
హు
ఇప్పుడు ఎవరైనా
చెప్పండి సార్
ప్రైవేట్గా అంటే ప్రైవేట్గా వాళ్ళు ఎట్లా బట్టివట్టిస్తరుగా మేడం
ఆ అవును ఎక్కువవాలని ర్యాంకులు తీసుకురావడానికే ట్రై చేస్తుంటారు అవును
అట్ల చదువొద్దు
ఉహ్ గవర్మెంట్ స్కూల్లు బెటరాం టారా ప్రైవేట్ స్కూల్లు బెట్
గవర్నమెంటే బెటర్ మేడం
ఎందుకని సార్
ఎందుకనింటే అలా ఫోర్స్ ఉండదు మంచి ఫీజు ఆ ఫీజు లనే ఏం కాదులే మేడమ్ అలా కొద్దిగా ఫ్రీడమ్ ఉంటది అని చదువుతరు ఆడతరు అన్నింటికన్నీటి నాలెడ్జ్ కొద్దిగా పెరుగుతుంట అన్నట్టు
ఆ
ఇప్పుడు ప్రైవేట్ అంటేనేమో ప్రైవేట్ మొత్తం ఓన్లీ ఇగ బట్టి పట్టి సదివి డే ఇగ ఆల్లంతే ఇగ
చ్చడమో మళ్ళీ.. దాంట్లో పరిగెత్తడం ఉంటది కదా చదవండి చదవండి పక్కనోళ్ళు కన్నా ఎక్కువ రావాలని వాళ్ళల్లో తెలియనిది ఒకటి అది తీసుకొని వస్తారు పక్క వాళ్ళ కన్నా బెటర్గా ఉండాలి బెటర్
ఆ అవును.
ఉ అది ప్రైవేట్ కులు తగ్గిస్తే మంచిది అంటున్నారా
ఆ
ఎలా ఉండాలన్కు టున్నారు. ప్రీ ప్రైవేట్ స్కూల్స్ అందరూ గవర్నమెంట్ స్కూల్స్కి పంపి
పంపించగని ఇప్పుడు ప్రైవేట్లో ఎక్కువైనయి మేడం అంటున్నా.
ఆ మీ దగ్గర మాక్సిమం ఎంత తీసుకుంటున్నారండి. కా ప్రైమరీ సెక్షన్
అంతే మేడం ఫిఫ్టీన్
హ్
ట్వంటీ అట్ల తర్టీ
మళ్ళీ బుక్స్ సపరేట్గా ఉంటుందండి.
బుక్స్ సపరేట్ అన్నీ ఇంకా వాళ్ళకి డ్రస్లు అన్నీ సపరేట్యేగా మేడం.
ఫీజులు
అన్నీ సపరేటే
అది తగ్గించాలంటే ఏం తెల్సా
తగ్గాలంటే ఏం చేస్తరు మేడం మనం ఏం చేస్తం వల్ల చేతుల్నేగా ఉన్నది.
అదే సార్ మీరు ఏ విధంగా అనుకుంటున్నారు. ఒకవేళ ఆ మార్పు తీసుకురావాలంటే ఎలా చేస్తే మంచిది అనుకుంటున్నారు.
ప్రైవేట్ స్కూల్లో పంపియకుంటె గవర్నమెంట్ స్కూల్లో ఉన్నయి ఉన్నది కదా మేడం మనకి గవర్నమెంట్ అన్నిటి కాన్ని సౌకర్యాలున్నాయి కా
అవును ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో
కం ఇంగ్లీష్ మీడియం వచ్చింది కంప్యూటర్స్ అన్ని సిస్టమ్స్ అ
అవును
అన్నిటికన్ని యూస్ఫుల్ల్ ఉన్నాక మళ్ళ ప్రైవేట్ కా అన్ని అల్ల ఉన్నది ఏంది ఇలా లేనిదంది లేడ
అక్క ఇ నలుగురుతో పాటు చదవాలని ఉంటది సార్ గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ పక్కనోడు కన్నా నువ్వే ముందు ఉండాలని ఉంటది లా పిల్లల్లో ఒక తెలియని ఆ సమానత్వం అనేది లేకుండా ముందుగానే క్రియేట్ చేస్తారు ఏది ప్రైవేట్ స్కూల్ లో మనం మనమే ఉండాలి మన మనమే ఉండాలి
ఆ
మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ ఆ సార్ ప్రైవేట్ స్కూల్ ఆ సార్
ఇ అందరితో పాటు నేను అ ఇప్పుడు ప్రైవేట్ గానే చేస్తాం మేము
ఆ ఓకే థ్యాంక్ యూ సార్
థ్యాంక్ యూ మేడం పైసా కట్ కట్టుకుంట ఫీ